ఆ వినపడుతుంద
ఆ ఇంకా ఏం మాట్లాడుకోవాలి
మామీడికాయ పచ్చడ ఏ విధంగా పెడతారో మీరు చెప్పండి
మేము మామిడికాయ పచ్చడా సేమ్ ను ఇప్పుడు నిను కాయ ఎలా పేడతారో అలాగానే చేస్తాం ఆ మేము కాపోతే మామిడి వక్కలను ఉ పిక్కల లాగా చేసి ఆరబేడతాం ఆ కడిగేసి కడిగేసి కడిగినంక శుభ్రంగా చేసిన తర్వాత ఫ్యాన్ కాడా కోసేపు అర్ధగంట సేపు ఆర పెట్టిన తర్వాత వాటిని తూడ్చతాం క్లాత్ తో తూడ్చిన తర్వాత కోస్తాం కోసి ఆ ఇగ దాన్ని ఏమంటారు పిక్కల్ లాగా చేసి ఊరే ఊరే ఉప్పును ఉప్పేసి ఊర బెడతం అప్పుటికప్పుడే అప్పుటికప్పుడే మామిడి కాయ పచ్చన్నీ కూడా పోప్ లాగా వేస్తాం జీలికర్ర వేస్తాం ఎల్లి పాయ వేస్తా ఎల్లిపాయన్నో జిలకర్ర ముద్ద వేసి పోబ్ పెడతాం ఆ కారం తగినంత కారం తగినంత ఉప్పు ఆ అంటే ఇప్పుడు ఐదు కిలోలకు పో పావు కిలోకు పావు కిలో పోయ్యాల సా
ఆ
కారం కూడా మనం తగినంతే వేసుకోవాలి
ఊ
తాగినంత ఉప్పు వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి తగినంత మెంత జీల్కర మెంతుల పొడి వేసు కోవాలి ఆవాల పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని పొబ్ పెట్టుకొని ఆ అవి చల్లారిన పచ్చడిను ఈ మామిడికాయ వక్కలు ఆళ్లో వేయ్యాలి
ఆ
తే మామిడి కాయ పచ్చడి రడి
ఆ మేము అట్లా పెట్టుకోం ఫస్ట్ కడిగినంక ఆర పెట్టిన తర్వాత అవి కొలుస్తాం కొలిసిన తర్వాత ఫస్ట్ ఆయిల్ పోసి ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంక వెల్లిపాయలు గిట్లు ఇవన్నీ కొంచెం గోలిచ్చిన తర్వాత అందులో వేయాలి వేసిన తర్వాత అల్ అల్లం వేరే పట్టాలి ఈ మెంతులు జీలకర్ర వేరే పిండి వట్టి వక్కలకి ఇవన్ని పట్టించిన తర్వాత తాలింపు ఎమ్మటే పెడతాం మేము ఇట్లా ఊరబెట్టాం మేము మామిడి కాయ పచ్చడిన్ని
అంటే మాకు అప్పటికప్పుడు కావాలనుకుంటే మేము అట్లా చేసుకుంటాం అదే ఇంకా చాలా రోజులు ఉండాలి అనుకుంటేనేమో అట్లా కొంచెం ఇగ నీట్గా ఉంచుకోని చేసుకుంటాం
ఆహా మేము ఆ విధంగానే ఊకే తాలింపు పెట్టుకోవడం అని ఒక్కసారి తాలింపు పెట్టుకొని పెట్టుకుంటాం పచ్చడ
ఊ ఇంకేమైనా వంటల గురించి చెపుతార
హు ఆ
మీరేయన్న వంటల గురించి చెప్తారా నేను చెప్పాలా
మీరు చెప్పండి
మేము రీసెంట్గమొన్న వడియాలు పోసాము ఆ అన్నం అంటే అన్నం మిగిలిన అన్నం ఉంటే దాన్ని దాంట్లో జీలకర్రను ఉప్పు వేసి వడియాలాగా ఆరబెట్టాను ఒక చాపల పోసి ఆ మస ఆ మిక్సీ ల మెత్తగ గ్రాండ్ చేసాము చేసిన తర్వాత అలా ఉప్పును జీలకర్ర పోసి ఆ ఇట్లా మడగ మడుగుల పావుతో వడియాల పావుతోని ఇంటి ముందు స్లాబ్ మీద
అ
స్లాబ్ పైన క్లాత్ పోసి ఆరబెట్టాను ఆరబెట్టిన తర్వాత ఒక టూ డేస్ ఆరిపోయాయి ఆరిపోయిన తర్వాత పిల్లలు బాగా స్నాక్స్ కావాలని ఏడుస్తుంటే ఆ స్నాక్స్ ఆయిల్ పోసి వడియాలలాగా ఇట్లా పాపడాల మాదిరిగా చేసి వాళ్ళకు తినబెట్టాను
హ మీ నేను నిన్న గులాబ్ జామున్ చేశాను
ఆ
ఆ గులాబ్ జాము పిండి పిసికి ఫస్ట్ పాలు పోసి పిసికాను నీళ్ళు వాటర్ వేయలేదు ఆ పాలు పోచ్చి పిసికి చిన్న ముద్దలుెక్క చేసి నూనెల వేంపి
ఆ
ఆ నూనెలొ వేంపిన తర్వాత చక్కెరతోని పానకం పెట్టాను అంటే పిండి ఎంత అంటే ఒక బౌల్ రెండు అయింది ఆ చక్కెర ఆ దాని బౌల్ నిండా చక్కెర ను వాటర్ పోసి పానకం బట్టి ఇక గులాబ్ జాము రెడీ చేసాము నిన్న
ఆహ
ఇక మా మా ఇంట్లో ఉన్న మా ఇంట్లోన్నళ్ళు అందరం తిన్నాము ఇక ఇంకా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అ
మొన్న రీసెంట్లీ కూడా మా పిల్లలకు పల్లి పట్టి చేసాను అలా అందులో పల్లీలను వేంపాను వేంపి ఒక బౌలు పల్లీలు వేంపాను ఒక బౌలు బెల్లం తీసుకున్నాను అందులో ఈ నె కొంచెం నెయ్యి పోసి ఆ ఏంటిది పల్లీన వేపిన తర్వాత ఆ పొట్టును మొత్తం తీసేసాను తీసేసిన తర్వాత బెల్లమ్ పానకం పట్టాను పానకం పట్టిన తర్వాత ఈ పల్లీలు పానకం వచ్చేదాకా అ ట్రై చేశాను చేసిన తర్వాత పానకం వచ్చి పానకం వచ్చిన తర్వాత అదే
కుక్క
ఈ పల్లీలను ఆ పానకంలో పోసాను పోసి గ్రైండ్ చే పల్లీలను బాగా చేయాలి ముక్కలు ముక్కలుగా చేసి ఆ బెల్లం పానకంలో వేసాను వేసిన తర్వాత అది వేడి మీద ఒక పే ప్లేట్ లో పోసుకున్నాను పో కున్న తర్వాత అది కొంచెం ప్యాన్కు ఆరబెట్టసను ఆరబెట్టి తర్వాత చాక్ తోని ఆరబెడుతు ఉంటేనే చాక్ తోనీ చిన్న చిన్న పీసెస్ చేసాను చే చేసి పిల్లలకు తినడానికి
ఆ నేను నువ్వుల లడ్డూలు చేసాను రీసెంట్ గా నేను కూడ నువ్వుల లడ్డులును చక్కెరతో పానకం బట్టి ఫస్ట్ ఏంపాలే నువ్వులని ఏంపినా తర్వాత
పానకం బట్టి అందులో పోసి లడ్డూలని లడ్డూ లెక్క చేసను నువ్వులని అవి టూ డేస్ దాంక తినుకుంటున్నారు మా పిల్లలున్ను మా ఇంట్లోళ్ళు
మొన్న ఉప్మా రవ్వ చేశాను ఉప్మా రవ్వ చేస్తే మా పిల్లలు ఇష్ట ఇష్టంగా మంచిగా చాలా బాగుంది మమ్మీ అని తిన్నారు అయితే ఎలా చేసినా మమ్మీ అని మా పా పెద్ద పాప అడిగింది అడిగితే ఆ ఉప్మాను వే ను ఫస్ట్ ఉప్మాను వెంపిన తర్వాత దాన్ని ఒక ఒక గ్లాస్ ఒక గ్లాసు లో తీసుకున్నాను గ్లాసు లో తీసుకున్న తర్వాత ఆయిల్ పోసాను ఆయిల్ పోసిన తర్వాత జీలకర వేసాను వేపాక కరే కరేవాకు కరేపాకు వేసాను ఆ అదే ఎండినా మిర్చి వేసాను ఆ అవి ఇగ నూనెలో ఏగిన తర్వాత ఈ ఒకగ రెండు అంటే ఒక గ్లాసు ఉప్మా తీసుకుంటే రెండు గ్లాసుల వాటరు పోసాను పోసా నాట్ రవ్వకు కాదు ఉప్మా రవ్వకు సన్న రవ్వ ఆ సన్న రవ్వ సన్న రవ్ రవ్వకి రెండు గ్లాసులు నీళ్లు అయితే ఒక కప్పు ఉప్మా అయితే రెండు గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను తీసుకున్న తర్వాత అ వాటరు మ మరిగేదాక ఉంచాను ఉంచిన తర్వాత ఈ ఉప్మాను ఉప్మాను అల్ల పోసాను వాటర్ లో పోసిన తర్వాత అది మంచిగా ఉప్మా రెడీ చేసాను పిల్లలకు పెట్టాను మమ్మీ బాగుంది సూపర్ బాగుంది మమ్మీ బాగుంది మమ్మీ అంటున్నారు పిల్లలు
ఆ ని నిన్న మేము పాలున్ను అన్నంతోని వండుకున్నాం పాలును చక్కెర పోసుకొని
ఉ
ఆ నిన్న మా మమ్మీ ఫాస్టింగ్ ఉంది నిన్న ఎల్లమ్మకి
ఆ
మా మమ్మే చేసింది పాలు పోసి పాలున్ను అన్నము చెక్కర వేసి మంచిగా ఉన్నదను కుంటే మేము పొద్దుగాల మధ్యాహ్నం సాయంత్రం మూడు పుటలు తిన్నాం
మీ ఇంట్లో ఏమేమి పనులకు వెళ్తారు అందరూ
మా మమ్మీ ఖాళీగనే ఉంటది ఇంటికాడ మా డాడీ పొలం కాడికి పోతాడు మా తమ్ముడు మ్యాజిక్ చేసుకొని వేరే కాబట్టి కిరాయి పోయిండు మా చిన్న పాప పండుకున్నది మా పెద్ద మా చిన్న తమ్ముడు స్కూల్కి పోయిండు మా చెల్ల హాస్టల్ల ఉంటది
ఏదన్నా కథ చెప్పుగలరా
కొన్న కథ అంటే
మా పిల్లలు మీ స్కూల్ ఆ మా పిల్లలు ఒక కథ చెప్పాన మా పిల్లలు స్కూల్లో మా అమ్మ మమ్మీ మమ్మీ మా టీచర్ కొడుపు కథలు బాగా చెప్పిందని ఇంటికి వచ్చి చెప్తను అంటే ఏం ఏం పొడుపు కాతే చెప్పిందిరా మమ్మీ అని అంటే ఆ సీత ఫలము ఎ ఎంతో బలం అందులో ఉన్నది తీయటి గుజ్జు గింజను తీసేశారట పారేశారట అది కథనట అందుకే చెప్పింది అందుకే ఏ నవీనం అంటే మీ స్కూల్ లో టీచర్ ఏమేో చెప్ తంద్ర అని అంటే ఇంగ్లీష్ లో చెప్పండా అన అంటే జానే జానే ఎస్పా పా ఈటింగ్ షుగర్ నో పాపా అని డ్యాన్స్ ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటే పాడతాంది
మీ పెద్ద పాపా
ఆ ము పెదు పవాం చిన్న పాప ఏమన్నా చెప్పురా చెప్పురా అంటే ఆమెకు
స్విగ్ అయితందా
ఆ బాడీ అంత షేక్ చేసుకుంటే నవ్విస్తుంది ఉ ఇంకేనా చెప్ప
మీ మమ్మీకి ఇట్లా ఎటు ఎటు వెళ్ళిళ్ళు
అది తోట ఏరడానికి వెళ్ళింది అక్కడ మిర్చిని తీసి సంచిలో పోస్త వస్తారట మధ్యాహ్నం టైమ్ లో వస్తారు
ఎరడమా గేడుచ ఏడమా
చెట్లకున్నాయి తెంపడం మిర్చి చెట్లు ఉంటాయి కదా అవి తెంపి
అంటే పొద్దున ఆరు గంటలకు పోతుంది సాయం మధ్యాహ్నం ఒకటింటి వరకు అట్లా వస్తారు
నాలేగా అ
మీ తాత మీ అమ్మమ్మ ఏం చేస్తున్నారు
మా అమ్మమ్మ ఎల్లిగడ్డలు పట్టు తీస్తుంది
ఆ తాతయ
మా తాతయ్యే పడుకున్నాడు
రేపు మేము షాపింగ్కి వెళ్దామని అనుకుంటున్నాము
ఆ
ఆ సారిీస్ లు డ్రెస్సులు శారీసు మా అమ్మకి డ్రెస్సులు నాకు మా పాపలకి డ్రెస్సులు
ఏమి మ్యారేజ్కి వెళ్తున్నారా మరి
హ ఖాళీ అవును మ్యారేజ్కి వెళ్తున్నామని షాపింగ్ చేయడానికి రేపు వెళ్తున్నాం ఇదేంటి రేపు వెళ్ళి వస్తాలే ఆ ఆ చెప్పండి
పెళ్ళిళ్లో మీకు